ఏమి బాగున్నారు
బాగున్నారు అచ్చా భోజనాలు అయ్యాయా డిన్నర్ అయిపోయిందా అమ్మా అవునా ఏం చేశారు మీరు డిన్నర్ లో
మిమా పప్పు చారు చేశామండి
పప్పు చారు ఓకే మీకు అంటే కుకింగ్ వచ్చామ్మా మీ మమ్మీ చేసారా మీరు చేసారా ఎలా
మా మమ్మీ చేసింది నాకైతే రాదండి
అవునా అయ్యో రాదన్ ఎలా అమ్మా నేర్చుకోవాలి కదా ఇప్పుడు ఎంత చాలా చిన్న పాప కాదు కదా మీరు
అవునండి
కుంటారా మీ మమ్మీకి హెల్ప్ చేస్తారా మీరు ఇంట్లో
చేస్తా కొంచెం
కొంచెమే చేస్తారా ఆ కొంచెంలో ఏమేమి హెల్ప్ చేస్తారు
నేనా ఊడుస్తా బో బోళ్లు తోముతా అద్ ఇది రెండే చేస్తా అండి నేను
ఆ వెరీ గుడ్ మంచి మంచిదమ్మా అలా చేస్తూ చేస్తూ ఉండాలి అలవాటు అయిపోతుంది మీకు మళ్ళీ మీరు ఆమ్మస్ మమ్మీకి హెల్ప్ చేసినట్టు ఉంటది ఇంకా అమ్మ మీ స్టడీ చేస్తున్నారా ఏదైనా జాబ్ చేస్తున్నారా లేకపోతే మ్యారీడా అన్మారీడా మీరు
నేను జాబ్ చేస్తున్నా
అవునా అసలు ఏ తెలుసు కోవచ్చామ్మ మేము మీర ఏం జబ్ చేస్తున్నారు
ఆ తెలుసుకోవచ్చు
చెప్పండి తెలుసుకోవచ్చు అంటే చెప్పాలి
నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానండి
అమ్మో ఎక్కడమ్మా మీరు
హైదరాబాద్
హైదరాబాద్ లొ సాప్ట్ వేర్ చేస్తున్నారా ఓకే ఓకే అచ్చా ఇంకా మీకు ఇష్టమైన పనులు ఏమన్న ఉన్నాయామ్మా
నాకు నాకు మేకప్ అంటే చాలా ఇష్ట ష్టం
అవునా మరి మేకప్ చేసి స్తారా మీరు సెల్ఫ్ మేకప్ వచ్చా హాపీ గ అదర్స్ కి మేకప్ చేస్తారా
సెల్ఫ్ మేకప్ వచ్చు
సెల్ఫ్ మేకప్ చేస్తారాఅండి అచ్చ చ్చా మరి ప్రొఫెషనల్ లో మీరు మేకప్ చేస్తే మరి మీరు నేర్చుకోవచ్చు కదామ్మా నేర్చకో మంచ్చిగా మేకప్ చేయొచ్చు కదా అందులో కూడా మళ్ళా ఇన్కమ్ వస్తుది కదా మీ సైడ్ ఇంకా జాబ్ చేస్తూనే ఉన్నారు ఇప్పు సైడ్ బిజినెస్ అయిపోతుది మరి మీకు
అవునాఇప్ ఇప్ ఇప్పుడు జాబ్ ఉన్నాది కదా
ఉమ్ మరి నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా మీకు
లేదండి
అయితే మరి ఇష్టమని చెప్పారు కదా ఓన్లీ మీ సెల్ఫ్ మేకప్ కోసమేనా
ఆ సెల్ఫ్ మేకప్ కోసం
అచ్చచ్చ అచ్చ ఓకే
ఒకే
ఇంకా మరి ప్రోడక్ట్స్ వగైర ఏమేమి యూజ్ చేస్తారండి మీరు
నేనైతే గ్లామ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను
అవునా బావుంటాయా అమ్మాఅవి
బాగుంటాయండి
అచ్చ రిజల్ట్ మంచిగా ఉంటద మరి అవి
ఆ మంచిగానే ఉంటది
ఆ ఆ పర్వాలేదు మంచిగానే చేస్తున్నారు మీరు ఇంకా ఇంక చెప్పమ్మా ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చాలా బాగన్నానమ్మా దేవుని దయా ఉంది
మ్ తిన్నారా మీరు
హా తిన్నానమ్మా ఇందకు ముందే తిన్నాను ఆ ఏం చేత్తారం టే ఆ మా అలచెంతకాయ అమ్మా అలచెంతకాయ చేసి తరు అది తీసుకున్నాము మేము ఇంకా మా ఇంట్లో జు గెట్ టుగెదర్ ఉండే మా చుట్టలందరూ వచ్చారండి, మా మేనత్తమ్మ అనేసి వచ్చింది. వాళ్ళ పిల్లలతోటి చాలా ఏ దినం అంతా వాళ్ళతోటే సరిపోయింది. ఎలా రోజేల్లిందో త మాకు కనపడట్లేదు అంటే తెలియట్లేదు.
అవును బాగుంటది అట్లయితే.
హ్ ఇంకా వాతావరణం కూడా చాలా బాగుంది. ఎండలు, వానలు లు క్లౌడి వేదర్ అలా ఎప్పుడు జూన్ స్టార్ట్ టైం దమ్మా
అవును
హ్ అందుకనే వర్షాలు కూడా పడుతున్నాయి. ఎండలు కూడ ఉన్నాయి. రెండు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు పిల్లల
చాలా ఎండ ఉన్నది.
హైదరాబాద్లో చాలా ఎండలు ఉన్నాయమ్మా.
అవును చాలా ఎండలు ఉన్నయి.
అమ్మో ఎండలో ఎళ్ళద్దమ్మా మరి మీరు చాలా నల్ల పడిపోతారు మరి.
జాబ్ కదా వెళ్ళా వెళ్ళాలి మరి.
అవునా నడుచుకుంటు ఎళ్తరామ్మా జాబ్కి.
స్కూటీ మీద
అచ్చా ఇంకా ఇంకా పిల్లల స్కూల్ కూడా పెంచెసారమ్మా ఇంకా రెండు రోజులు అనేసి ముందుగా పెట్టారేమో
ఆ
ఆ అయితే ఫ్రైడే సాటర్డే వచ్చేసి మ మధ్యలో సండే వచ్చేసింది కదా. అందుకనేసి మళ్ళీ మండే నుండి స్టార్ట్ చేసారు. ఇప్పుడు పేపర్లో చేసాను నేను.
ఆ మీకు
మీకు స్వీటా ఇష్టమా అండి.
ఆ నాకు చాల్ లేదండి నాకు స్వీ స్వీట్ చాలా ఇష్టం ఉండదు. నాకు హార్ట్ చీజ్లే ఇష్టం అండి.
ఏమి ఇష్టం హార్ట్ లో మీకు?
హార్ట్ లో నాకు కు మిర్చి బజ్జీ ఇష్టం, అండా బజ్జీ ఇష్టం.
హ
హ్ ఇంకా బిర్యానీ ఇష్టం. అండ బజ్జీ ఏం ఉంది అందులో. ఆ చనగా పిండి తీసుకొని కలుపుకోవాలండి. అందులో ఉప్పు, కారం వేసి కొంచెం సోడా వేయాలి. ఎగ్ బాయిల్ చేసుకొని పక్కనపెట్టు కోవాలండి, ఆ ఎగ్ ని కట్ చేసి పిండిలో ఏసి ఆయిల్ పెట్టుకోవాలి నూనెలో మంచిగా డీఫ్ రీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందులో డిప్ చేసి ఇచ్చేసిం డా బజ్జి రెడీ మిర్చి బజ్జి గూడ సేమ్ ప్రాసెస్
ఆహా ఇదే ఇష్టమా ఇంకా ఏమైనా ఇష్టం అండి మీకి
ఏంటమ్మా
ఇదే ఇష్టమా మిర్చి బజ్జీ, అండా బజ్జీ, బిర్యానీ అది
లేదమ్మ బిర్యానీ ఇష్టం ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై చిల్లీ చికన్ జంక్ ఫుడ్స్ ఆ చిల్లీ చికన్ చిల్లీ చికెన్ ఏం చేస్తారంటే చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి అందులో పెరుగూ అన్నీ మన మస్ సాలాలన్నీ ఏసుకోవాలి ఉప్పు కారము నువుంగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసి మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఉమ్ తన్ దూరి మసాలా వేసి ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ మాగ్నేట్ చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ డీప్ ఫ్రై చేసి తర్వాత మల్లి కర్రీ పత్తా అవన్నీ అవి గూడ ఫ్రై చేసి పైన చాట్ మసాలా వే ఎస్తే రెడి అండి చికెన్ సిక్స్టీ ఫైవ్, చి చిల్లీ చికన్
ఆహా ఇంకా మీకు స్నాక్ స్ లో ఏమిష్టం అండి
స్నాప్ లో
అయ్యో ఏమైందండి మీకు దగ్గు వస్తున్నది
అవునమ్మా హెల్త్ కొంచెం బాగోలేదు వెదర్ కొంచెం ఎండా వాన
ఆహా హాస్పిటల్ వెళ్ళాలి వెళ్లవ్ మరి
వెళ్ళాలమ్మా ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు నేను ఏమో ఇప్పుడు మాట్లాడుతుంటేనే దగ్గొస్తుంది ఇంతసేపు లేకుండే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది గదా ఈ డస్ట్ బయటికి వెళ్తే కొంచెం డస్ట్ ఎళ్ళేసరికి అలా అయిపోతుందమ్మా నా హెల్త్ కొంచెం బాగు ఉండదు నా హెల్ ఉమ్ అలా ఇంక చెప్పా
చెప్పాలె మీరే ఇంకా మీకు ఏమేమ్ ఇష్టమండి
నాకు ఫ్యాషన్ ఇష్టం అండి, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ మీకా
ఆ మీకచ్చా ఫాట్ ఫ్యాషన్ డిజైనింగ్
అవునమ్మా నాకు ఫ్యాషన్ డిజైనింగ్ ఒచ్చు, నేను మేకప్ ఆర్ట్ టిస్ట్ నీ
అవునా హ్మ్ ఎలా చేస్తారండి మీరు మేకప్
మేకప్ ఎలా చేస్తారంటే చేతులతో చేస్తానమ్మా
ఆ అ అంటే ఎలా బ్రైడల్ మేకప్ ఎలా చేస్తారు
హ సెల్ఫ్ మేకప్ కూడా బ్రైడల్ అదర్స్ మేకప్, పార్టీ మేకప్ సింపల్ మేకప్ సనేతి అని చేస్తాను.
ఆహా
ఉహ్మ్ అలా ఇంకా నాకు బిజినెస్ లో ఇది ఇది అవన్నీ చేయడం ఆ అనేచి బో కాస్మెటిక్స్ అన్ని తీసుకొచ్చి సెల్ చేయడం ఇవన్నీ చాలా ఇష్టం నాక్ కు
ఆహా మరి మీరు బిజినెస్ పెట్టుకోవచ్చు గదా
అదే కదా కొంచెం బిజినెస్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము కనీ కొంచెం అద్ చూస్తున్నాం చూద్దాం. ముందు ముందు వచ్చి ఏదన్నా ఒకటి చేద్దామని.
ఆహా అది చేస్తే మనం లాస్ ప్రాఫిట్ చూసుకోవాలండి.
ఉహ్
ఆ
ఉహ్
ఉహ్ ఇంకా అండి.
ఇంకా చెప్పాలి. ఎవరున్నారమ్మ మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు.
మే నేను, మా అమ్మ, నాన్న. మాంత్త చిన్నదండి.
ఉహు్ ఓ
వెళ్ళొస్తే ఇంత సంతోషం ఉంటదంటే
ఊహుహు్ ఇంకా ఇంట్లో అందరు ఉంటారు గద్ దా మంచిగుంటది. కలి కార్య తోటి హుమ్మ్ మందరు కలిసి ఉంటే ఇంకా అందరు ఏళ్ళిపోతే అంత బోర్ బో ప్పురే ఉన్నట్టుగా అంతా బాగా అనిపింత్ ఉహ్ కదా మరి సమ్మారు హాలిడేస్ వస్తే, మనం ఒకరి గురించి ఇట్లా వేచి చూస్తాం కదా, అరే వస్తారు మా ఓల్ అనేసి. చాలా బాగాగా అ ఒకర అంటే అదొక ఫీలింగ్ ఉంటది. మన వాళ్ళు కలిస్తే అది.
ఓకే ధన్యవాదాలండి.
ఓకేనండి, మీ అమూల్యమైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు బాయ్ అండి.